హలో హలో ఏ ఏంది ఇది కట్ట ఓపెన్ అవ్వలోక వచ్చేా ఇంకాలప్ చేసినాక
ఏవో మరి తెలియదు మనకు కూడా సిగ్నల్ ప్రాబ్లం ఏం
విస్తున్నా
ఏమంచియ ఏం నువ్వేం చేస్తున్నావు్ ఏదో సౌండ్ వస్తుంది
ఇ గోట్లాడుతున్నారు తమ్ముడు వాళ్ళు ఇలాగ వచ్చిన
అవును మీ సైడ్ వర్షం వస్తుందా
ఫైవ్ మినిట్స్ కూడా కొట్టలే ఒక టూ మినిట్స్ అంతే
ఇప్పుడు ఎట్లుంది బదర్
బాగా ఇండ కొడుతు ఆ
మా సైడ్ వెదర్ కూల్ ఉంది కొంచెం ఇప్పుడుప్పుడ అల్ల పడ్డది ఇలాకానేసే
పుల్లండడి ఉడుతుంది
అవునా భంక్ర మర్ చిన్నవా
తిన్న ఇంతకుముందు ఇవాళ బెండకాయ కాకరకాయ కారం
ఏంది ఏంది బెండకాయ కారం ఏంది కాకరకాయ కరగంటే
ట్రై చేసి దాన్ని దాంట్లోనే అన్యిస్తంది కదా
ఫ్రై అంటారు కదా దాన్ని కాకరకాయ కారం అంటారా
అది స్టోర్ ఉంటదికు వన్ అండ్ టూ వీక్స్ దాకా
ఇప్పుడు మీరు కాకరకాయ కారం అనేదా
హా
ఆహా
తిన్న అని మేదెం కర్రీ
మాది రోజు నిన్న
మధ్యాహ్నం తెచ్చిన మటను అది కొంచెం నా కోసమేమో టమాటా చ నువ్వు తినవా నేను తినను ఎందుకు
ఏమో నేను మటన్ తినను చికెన్ ఒకటె తింటా
ట్లా వాటర్ పోసిన అంలా మరి రాట్లేవి ఏంది
కొత్త ఆరా కొత్త అది ఆకదానికి ఆ నేనే మ చిన్నప్ప తమ్ముడు వాళ్ళు ఆడతారు వాళ్ళతో పాటు మనం కూడా ఆడాలి లెట్స్ ఎప్పుడడు బయటికి వచ్చి చిన్న వైఫై పక్కింటి వాళ్ళ వస్తుంది
అవునా
ఆ
ఓ
మన కూడా కాసేపు ఆడాలి చిల్ అవ్వాలి ఆడ ఆడ క్రికెట్ ఆడతడానినికి వచ్చాంకా ఆ మమ్మీ పిన్నని వెళ్ళింది ఇప్పుడ
మీ డాడ వేంట
ఏం చేస్తరు సీరియలా
లేదు లేదు సినిమా చూస్తుంది మా మమ్మీ ఏ
ఇప్పుడు ఎండకాలం కాబట్టి మా మమ్మీ లేకుంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుది కదా ఎతులు పెట్టాలి గడ్లు తీయాలి పత్తి ఇ ఎంత వర్క్ ఉంటంది వెళ్తావ నువ్వు
నేను కాదు మా మమ్మీ వెళ్తది
ఇంటిదగ్గర బోర్ కొడుతదా ఇగ
ఎప్పుడు నిన్ను లెవెన్త్ ఏమంటారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు పోయినం గడ్డి దీయ మళ్ళా పోలే మాదే వేరే వాళ్ళది పోలే కానీ ఎప్పుడోచ్చిన్నప్పుడు అయితే చేసినానులే గడ్డి దీయ పత్తేరా అన్నీ వేయినాం. ఇగ ఏజ్ వచ్చే కొద్ది వోలేదు ఇగ కన్ మా తమ్ముడు వోతాడు
మీ తమ్ముడు లేడ్గ దా
ఇగ ఇప్పుడు వస్తాడు గా ఇగ ఆ ఇ ఇత్తులు కట్టే స్టార్ట్ అయితది ఇత్తులు పెడతాడు ఇప్పుడు బాగా వర్షం పడ్డది అనుకో ఇత్తులు పెడ్ త
ఆ ఇక్కడ గుడ వెడుతరు మా ఇంటి దగ్గర గుడ
బాగా వర్షం ఒకటి వస్తే ఇగ దున్నిస్తరు ఆయంత పెద్ద పని ఉంటది ఇగ ఇప్పన్నుంచి. ఇంట్ల ఏందంటే ఆ మొత్తం పత్తే పెడతం ఒక్క పొలంలోనే ఏమో వో వరి అంతే
మ్మ్ హ్
ఈసారి గుడ అది గుడ వరే ఏం పెట్టరంట ఈసారి కూడా పత్తే వేస్తారంట మ్మ్
మళ్ళీగూడ ఆహా తెరుస్తాయి నన్ గుడా
ఉహు మాసైడు గుడ పత్తే ఏస్ తరుక్కువ
మేం మేము పత్తి వరీ వరి కూడా వేస్తాము రెండు వేస్తాం
మేము కూడా తినే ఒడ్లు అయితే వేస్తాం అంతే ఈసారి కూడా వద్దంటవ ఈసారి పత్తి వస్తారంట అట్ల ఇంకా మరి ఏం చేస్తున్నావ్ సిటీకెప్పుడెల్తవు మరి
వెళ్లాలి పెద్దనాన్న చనిపోయినాడనలే ఆయనది ఇగ టెన్త్ డే అయిపోయినాక వెళ్తా
లెవెన్త్ డేనా థర్టీన్త్ డేనా
లెవెన్ డేసా లెవెంతత్ డే అనుకుంటా ఆ అదయిపోయాక ఎళ్తా
ఆహా
వ నా వెళ్ళిపోయినారు కొంతమంది బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఇంకా కొంతమంది పీజీ చేస్తున్నారు
అ
కొంతమంది ఉన్నార ఆహా పీజి అంట అంటే ఎంఎస్ లాగా ఎం
ఆహా ఓకే
మర్ణ అస్తప్పు ఒక అమ్మాయి ఇంట్ దగ్గరయింది ఇంకొక అమ్మాయి ఇప్పుడ అంతాలో రాదంటే ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత జాయిన్ అవుతుందంట
ముగ్గురు ఒక్కటే దగ్గరన లేదంటేరు వేరేైతురు క్క
ఏంటి
ముగ్గురు ఒకటే దగ్గర జాయిన్ అయితారా లేదంటే వేరు వేర అవుతారా అంటున్నా
వాంటి దగ్గర నుంచంచి ఆన్లైన్ క్లాసెస్ ఉంటుందంట
ఆ
కొకో కమ్బై వ డఫబతే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వస్తుందంట ఏ ఇంకా గ్యాప్ తీసుకున్న కొద్దీ కొంచెం ఇం లేజినెస్ అవుతుంది ఏమోనాని ఇపోద ఆల్రెడి వన్ మంత్ న అవుతార ఏముంది ఒక ఒక టూ డేస్లో స
అరి
చెప్పల్ యూట్యూబ్లో కస రిజెప్
ఆ ఏం సిరిస్
మస్ట్ డేట్ విత్ ఎ ప్లే బాయ్ అని తమిళ్ది సబ్కైటిల్ చేయి
తెలుగు తెలుగులో వస్తద ఏన్ తమిలా
తమిళ్ దాని కింద సబ్ టైటిల్స్ వస్తాయి
ఓ ఎమ్మా ఇప్పుడు వెళ్ళేగ మన్నా యూట్యూబ్ లో నేను
ఒక పిల్ల కూడా చేస్త తినేటప్పు ఇప్పుడు పండుకు నా అద చూస్తుంది లేడికి లేదు వాళ్ళ పిల్లలు ఏం చేస్తు అన్నీ చూపిస్త తరబ్బా
అట్లా అది వేరే వాళ్ళ యూట్యూబ్ యూట్యూబర్స్ ఉంటారుగా వాళ్ళే అట్లా ఏమన్నా వెబ్ సిరీస్ ఉంటే వెబ్ సిరీస్ రీల్స్ ఇలాల ఉసి అవి
న నా ఇజ కూడా నిధి కూడా మా ఫ్రెం అవాస్తతోలుందాంది చూడు బాగుంది నేను చూసినా అంటే అక్కడ టూ ఎపిసోడ్స్ చూసినా ఇక బాగా అనిపించినాయి అన్నీ అన్నీ ఒకటే రోజు చూసేసినాను ట్వంటీ ఎయిట్ ఎపిసోడ్స్ ఏమో
అవునా బ చ ఇంకామ్ మా బ్యాలెన్స్ అయిపోయినప్పుడు మూవీస్ చూస్తాం ఒక మూడు రోజులు ఫోర్ డేస్ దాకా
టీవీ లోన డౌన్లోడ్ చేస్త
ఫోన్లోనే చూస్తారు మూవీ రూల్స్
మూవీ రూల్స్లో డౌన్లోడ్ యాడ వస్తుంది రాట్లేదు కదా
మువును ప్లే ఇట్ దాంట్లో ప్లే ఐటీ యాప్
అట్లా ఇంకా మరి ఏముందమ్మా ఏం లేదు మబ చెప్పాలి మీద అదేదో డే ఉంటది చూడు అది లాస్ట్ డే ఆ గ్రాజ్యుయేషన్ డే అయిపోయిందా
లైక్ గ్ర్రాజుయషన్ మనసు ఎడతన్నారు
ఆహా
ఓరియంటేషన్తో పాటు గ్రా స సర రిజల్ట్స్ వచ్చన్నానీ స ప్లీస్ ఈ రీ అవాల్యూషన్ వచ్చిన తర్వాత
ఆ సరే లేవు మరి
సరే బాయ్
ఆయన తీసుకున్నారు